ఆ ఏం లేదక్క ఇప్పుడే తానం చేస్ గుడికి పోదాం అనే.
వత్తాన వినయ్ పిన్నింటికి
వత్తానక్క ఆ వస్తానక్క కాదకా ఆ ఏది తీసుకురానక్క వానికి బాగా జలుబు దగ్గసులు తీసుకురాను తీసుకురాను నేను కూడా తీసుకురాననే అంటానా ఉమ్మ్ తీసుకురాననింట్ ఏహే తీసుకురాను నేను కూడా అనుకుంటానా బాగా ఇబ్బంది పడు తొలారుకొచ్చి.
ఏం జేతావ్ జెప్పిందేమన్న
క్క నాకేం చెప్పలేదు అత్తమ్మ
నేను అదే అడగిన
ఉమ్మ్ దేని గురించక్క.
అదే నువ్ రేప్ పటిది
ఆ ఇగో ఉన్నమాట ఏంది నేను అడగలే అక్క ఎప్పుడైనా అడిగేదాన్ని గాని నాకెందుకో అడగబుద్ది కాలే నేను అడగలే. అందరితోటి నేను అనుకున్న ఎప్పుడైనా ఒక మాట పోయ అడిగేదిలే నేను నా ఈసారి అడగబుద్ధి అవుతులే నేను అడగలే. . ఆమ్ ఆమ్ .
రమ్మంటే అత్తే అడిగింది అడుగు ఏంది మరి అత్త మరి పెట్టుకు పెట్టుకుంటా ఎప్పుడు పెడతాం అని అన్నా ఇగ పెట్టుకుంటవా అంటనా ఎప్పుడు పెట్టుకు ఎప్పుడు పెట్టుకుందాం అని అన్నా.
ఆమ్
ఏమో మరి ఎల్లుండి పెట్టుకొని ఎల్లుండి ఎత్తుకుందాం అనుకుంటానా మళ్ళా దీపం నిద్రగాయాల కదా అనీ మళ్ళ అ. ఉంటానా అన్నది.
అదే
ఒక్కరోజన్న ఉండాలి కదా ఇంత మా పిల్ల అందరి పేరు మీద
అవును మరి ఉండాలే దీపం
అన్నది అంటే మరి రేప్ కుందామా యెల్లుండి పెట్టుకు కుందమంటే మరి లలితోళ్ళు ఎప్పుడు పెడతా అన్నది
ఉమ్
లలితక్కొల్లు రేపు బేడతారాట
ఉమ్ అవును పెడుతాళ్ళట
నేను అంటే చెప్పిన
ఉ అదే
సరే పెట్టు
ఏమంటోంది మరి
ఆ తెపిచ్చినావ అని ఆడిగిన
హ్మ్
అది కూడా అడిగిన సామాన్ తెప్పింనావ మరి రేపు ఇంగ మరి ఈనేగా ఎగ్జామ్ రాయడానికి పోతే తెతాడు మరి సంజే కాడి పోతన్రు పో
అదే అదే
అది తెత్తాల అంటే తెప్పించిన నేను ఉన్నాయి అన్ని శనగ పప్పు తెపించిందట
ఆ శనగ పప్పు బెల్లం
ఆ
గోధుమ పిండి చక్కెర
హ్మ్ తెపించిందట
నా దగ్గర బెల్లం అయితె ఉంది అక్క అసలు వాడంది దేవును కాడా పెట్ వందుంది బెల్లం కావాలంటే ఇగ గోధమ్ పిండి ప్యాకెట్ అంటావా ఒక వునా హ్మ్ చెప్తాను ఓ మాట నీ దగ్గర ఉందన్నావ్
నా దెగ్గర లేవు ఇగో ఉషా
హ్మ్ చెప్పు ఎట్లయి నా ఏం లేదు
నూనె ప్యాకెటు నా దగ్గర ఉన్నది ఒకటి గాని గోధమ్ పిండి ప్యాకెట్ నా దగ్గర లేదు
ఆహా ఇప్పుడు అత్తమ్మ కాడున్న వాడని రేపు రేపు ఒక రోజు రేపు ఎల్లుండి మనం వాడదాం అం తబ్ద
హ్మ్ ఇగ మనం ఎల్లుండి తలక్కటి తెచ్చుకొని పనుకొని
అదే ఆ అంతే
ఇప్పుడు అనుకోని ఇగ తలో ఒకటి ఇప్పుడు నువ్వు శనగపప్పు బెల్లం అనుకో లేపోతే
హ్మ్
అదే
అ
జిమ్ ఆ సరే అక్క అంతే చేద్దా ఆ సరే అక్కడ్నే ఒక మాట కాదు ఇప్పుడు ఊళ్ళో చేసే భజన వినోద పిన్నోళ్ళిన్ జేత్తే ఏమనుకోరా అక్క
అంటే ఆమె ఫస్టులో ఏ ఏ ఉన్నది
ఆ
గులగేశనాంక
ఎంత జేషినా ఇప్పుడు గుళ్ళ జేషినం గానీ ఇంట్లో సొంతంగా చేత్తే ఇప్పటికే నాలుగు బుడతాన్నాయి గప్
కొత్తిల్లని చేసుకోమల టయ్యగారు
ఏమ రాధికక్క గూడా అట్నే అంటాంది ఏంద్ర గుళ్ళంటే ఏమో ఎవరేమంటారొ అంటాంది.
ఎవరేమంటారు
గుళ్ మాములు భజన అంటే గుళ్ళు చేత్తం కదా ఇండ్లలో జెయ్యం గదా ఆ నువ్వైనా, ఇప్పుడు అయ్యప్ప స్వామిదో ఆ లేకపోతే ఇప్పుడు ఆ ఆంజనేయులకు అదే ఆ వాళ్ళకు మాలలు వేసుకుంటేనో వాళ్ళని తీసుకొచ్చి భజనలు వాళ్ళు చేత్తే వాళ్ళతో మనం చేత్. తంగాని సప్రేట్ గా ఇల్లు కటు కున్నోళ్ళు ఎవరు చేపియరు గదా నాకు తెలిషి అయితే మరి చేపియరు మరి
అంటే రా రాజ్ పేట అటు సైడు శ్రేవంత్ వాళింట్ చంత అట్లనే ఇవరట
ఏమో మనదే ఏ ఏం లేదు చేయడానికేంలేదు పోదాం పిన్నిదేముంది మా మాటకు మంచికి పోవడం చేయడమే గాని
అయితే సత్యనాయ సత్యనారయ రథం చేసుకుంటే అట్లనే భయనేత్తే కొసేపు అయిపోయేది
అయిపోయేది అది వేరుండేది ఇప్పుడు సెపరేట్‌గా బొయి చేసుడంటే ఫస్ట్ మళ్ళెవరి మీదికి రాదు ఫస్ట్ ముగ్గురి వాడ్లల మీదకే వత్తది అధి నా బాధ ముగ్గురు అనేది ఎవరో గాదు గుడెనక పద్మ పిన్నే అంటది ఆమె రాదు ఎదుటోళ్ళని పొడిచి పాడై కథమ్ శిల్పక్క కూడా వత్తది అట్న భజనకు చేష్నావా
డేట్ వచ్చిందటగా
డేట్ రాలే పాదు రాలే ఆమె భజనకు రానని ఫిక్ సై ఉన్నదిలే నిజమేనంటావా భజన అది డేట్ ఇంకా గుడికొత్తలేదుగా చాన్రోజులు నుంచి గుడికి వత్తలేదుగా నాకు నచ్చితే లేదు నేను గుడికి రానని చాన్ రోల్ గుడికొత్తలేదు గదక్కా అంటే ఒసారి అన్నది నాకు నచ్చితేలేదు నేను గుడికి రాను భజనకు రాను అన్నది
రాకుండ రాకపే అ ఆమ పిల్షినందుకు మనం బోద్ కైత్
గంతే ఇగో నే నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని చిన్నక్క సెల్లుకు జేషింది
ఉమ్మ్.
నా యొక్క సెల్లు, నా సెల్లు స్విచ్ ఆఫ్ ఉండే, చిన్న సెల్లు.
ఉమ్.
క్క సెల్లు చేసి ని స్విచ్ ఆఫ్ ఉన్నది రా అందుకే రా రండి ఖచ్చితంగా భజన చేసిపోదురు గుళ్ళ చేసి. తర్వాత మా ఇంట్లో చేసి ప్రసాదం తీసుకొని పోదురు అని చేసింది. సరే టిఫిన్కి వత్తం అని నేను అన్నా అంతే భజన చేసి వద్దాం ఎవరేమన్నా అనుకొని ఇగా మాట తీసేయలేదు.
ఇప్పుడు రాధిక అక్క రాదంటన.
రాధికక్క వాళ్ళ తానం అంటే తానం చేసిందట చేశాక పిన్ని కాడ నుంచి ఫోన్ వచ్చిందట రాదట రాధికక్క రాదట శ్రావంతి అక్క వత్తదంట లత అక్క వత్తదంట మరి ఇక వీళ్ళా సంగతి తెల్వదు సరళక్క వత్తా అన్నదా.
ఆహ్ సరళ అక్క వస్తన్నది.
నా వెనక వత్తదా. మరి ఇంగేం కలిసిపోదాం పోయేటప్పుడు.
రాధా కృష్ణమ్మా వాళ్లందరా. వత్తరంటా.
ఆహ్ గుళ్లోకి వత్తారులే గుళ్లోకి రాలేను అని కానీ.
గుడికి పోతాం మనం ఆమె పిలిచినందుకు గుడికి పోతాం. ఆమె పిలిచినందుకు వాళ్ల ఇంటికి పోతాం.
అయితే నీకు ఇప్పుడు లాక్. అక్క నీ కాడికి వచ్చింది కదా ఫోన్ చేస్తానని. నువ్వు ఎవర్ని ఎవర్ని పెట్టించుకోండి లాక్. లతాక్క. సునీత అక్క ఆహ్ శిల్ప అక్క ముగ్గురు నీకు చేసేటట్టు పెట్టించుకో ఆహ్. నాకు జేసి. ఆహ్ ఆల్రెడీ ఇక వాళ్ల ముగ్గరిని నువ్వు చేయ్. రాధికక్కకు సిగ్నల్స్ ఉంటలేవు ఇప్పుడు రాధిక. ఆహ్
లతకు చేసిన నేను కూడా.
ఆహ్ లతక్కకు చేసినావు కదా ఆహ్ ఇప్పుడు నాకు లతక్కకు ఆహ్ సరే రేపు శిల్ప. పక్కకు శ్రవంతి అక్కకు అందరు పెట్టుకోకండి ఆమెకి అందరు పైసలు పోతాయి ఎందుకు. ఇప్పుడు నీకు నీకు చేసేటోళ్ళకి చేయరాదాక్క. ఎమా ఎప్పుడు.
నిన్న రాత్రి.
ఏహ్. మళ్ళీ ఈసోంటి తక్కువ లో వచ్చింది చేసిన వాళ్ళకి చేస్ సరిగాదక్కా. ఇప్పుడు మాట ఇప్పుడు నువ్వు మాట. మాట్లాడతాను. ఆమెకి ఆల్రెడీ అందరి. చేస్తాలి ఇప్పుడు నేను చేస్తా అంటిని నడిపక్క చేస్తాంది లతక్ అక్క చేద్దంది రాధకాక్క చేద్దాంది ఇప్పుడు చేసిన వాళ్ళకు వంద ఎక్. త్తినోలకి ఎనభై రూపాయలు కదా ప్రతి కాల్ ఆమెకే పో తే ఇప్పుడు మిగిలిన ఇప్పుడు మాట సునితక్కకు శిల్పక్కకు వాళ్ళు చేత్తరని వాళ్ళకి జేషెటోళ్ళు ఎవరు ప్రతి ఒకరు నలుగురికి కదా ఫోన్ చేసేది నాలుగ్ కాల్లు కంటే ఎ
అదేగా ఆ
ఎవరికి
ఇప్పుడు ఈ శ్రవంతం కాదని ఇప్పుడు ఇట్లా మేం జేయ
లేదు లేదు ఇగ నువ్వు ఒక్కసారి చేసినావంటే ఆమెకే చేయాలి నాలుకాల్లు అంతే
అవునా
ఇప్పుడు నాకు జేసినావు లతక్కకు జేసినావ్ శ్రవంతక్క కు చేసినేవి ఇంకొక్క శిల్ప అక్కకు పెట్టుకో ఇయగంతే.
ముగ్గురేనా
ఇంకేంది నాక్ నాకు జేసినావు కదా లతక్కకు చేష్ నో లతక్కకు చేసినవ్ శ్రవంతక్క కు చేసినావు ముగ్గురు
మ్మ్
ఎ నలుగురు అయిపోతారు
మ్మ్
కు మాత్రం ఆ లది లది సునీత అక్కను, శిల్ప అక్కను, లతక్కన పెడతా, శ్రవంతి అక్కను వద్దు. శ్రవంతక్కకు ఆట్లా
ఇగో శ్రవంతక్ శ్రవంతక్క నాగ్ చేసింది కానీ ఆ నాకు రాత్రి శ్రవం పక్క నన్ ఏవన్నది ఫస్టు
ఆ
వేషినా మళ్ళా ఆమె నాకు ఇయాలా ఇంతకముందు అములు కాడునే ఉండే స్కూల్ కాండి అత్త అంటే చేసింది గాని అది ఎగిరిపోయిందట.
ఎందుకు
ఎమో నేన్ అసలు నాకు రాలేదు ఆమె ఫోను పొయింది
ఆ ఎందుకో మరి
ఏమో
అమ్మో ఆమె మస్తు తెలివిగల్లది మనిషి ఐతే
అవునా
నేను నిన్న ఎనభై రూపాయల్ నీగ్గూడ తేనుగుంచి అందర్ని వెతుకుతంది గామె నేనేమో అందరిని చూస్ కుండా కలుపకుండా నేన్ చేస్కొత్తాను. తెలివిగలది. బాగ
నాకేమ్ తెల్స్ స్వామి చే కా అని రాత్రి ఫోన్ చేసింది.
మ్మ్
కఎంట్ పోయింది చూషినావ! కరెంట్ పోయినప్పుడు చేష్ ఏంది
ఆమె చేసింది.
ఆమె నాకు బట్టి ఫోన్ చేసి అరే నాకు చేయ్రా అని చేసింది.
నువ్వు జేసినవ్
ఆ చేసిన ఫస్ట్ ఫోన్ నీ తర్వాత ఆమెదే ఫోను
ఇవు మళ్ళ అక్క నీకు చేసిందా మరి?
ఆమె చేత్తే కట్ అయిందని చెప్తలేద నేన్ మాట్
ఇగ కట్టయనిగా నీకి మూడు కాల్స్ ఇంకా మూడు కాల్స్ చేత్తది. ఇగ అది లెక్కే ఇగ. సరేలే ఇగ నువ్వు సించ ఇంకొకరిని శిల్పక్కని పెట్టుకో ఇగ ఎవరిని పెట్టుకోకు లతక్కను, శాంతక్కను, నాన్ నాన్నీ కలిపినవ్గా శిల్పక్కని బెట్టుకో ఇగ ఎవరిని బెట్ అక్కకు నిజాలు నాలుక్కాలు క్కొగరికి ఐదు కాల్స్ చై సరిపోద్ది.
రోజు ఐద్ చేయాల్నా
రోజు ఐదేం అవసరం లేదు ఇప్పుడు నాది రెండో కాల్ కదా, రేపు శిల్ప అక్కకు శ్రవంతక్కకు వారమ్లో ఇదిబె కాల్స్ కూడా కొట్టు నువ్వెట్లాయిన ఊడగొట్టుకో నీ ఇష్టం.
ఆహా ఎత్తాన అంటే ఇప్పుడు నీక్ మళ్ళ చేసినా, రెండుసార్లు చేసినా, మూడుసార్లు చేసినా ఏం కాదు కదా!
చేయొచ్చు నాలుగు కాళ్లు మొత్తం నువ్వు ఊడగొట్టేది ఎప్పుడైనా చేసుకో మొత్తం ఐదు, ఐదు కాళ్ళు ఇప్పుడు చేసి ఇంకా పది నిమిషాల చేసినా ఏం లేదు. నాకు అఐదు చెయాలె.
మరెక్కువ చేత్తే
ఎక్కువ లేదు ఆల్రడీ చెప్పాడు ఐదు కంటే ఎక్కువ ఫోన్ కాల్స్ అటెండ్ చేయక్ కట్ చెత్తం అని చెప్పిండు.
ఆహ ఆ కడిగెత్తరు గద మన ఏం మిస్టేగ్గాకుండా?
ఆ హ ఎందుకు నీకు ఇరవై కాలుసులో బొక్క పెడతాడేమో, ఎవనికెరుక ఎందుకు నువ్వు చేసేది ఎక్కువ
ఆహ ఇప్పుడు రెండయినాయ నీయి
ఆ రెండయినా అవసరమైతే ఒక ఆడ రాసుకో ఎక్కువ చేయకండి. నాదట్లయి ఇ ఇప్పుడు నాలుగైదు కాల్లు నాయి వేస్ట్ అయినాయి తెలుసా! ఫస్ట్ తెల్వక ఒత్తితేనే
అవునా
మ్మ్ నాకు ఫస్ట్ లో తెలివలేదు ఆ శ్రవంత కేమో తెలివిగా పక్కవ జరిగింది నేనేమో ఒత్తుకుంటా చేయను నాలుగు కాలు వేస్ట్ అయింది
ఆహ
నెట్లు ఉంచుకోండి ఇప్పుడు ఒక రాధికక ఒక్క చేతి రెట్ లేక లత క కాలు పోయింది నాదో ఒక కాలు పోయింది వేస్ట్ గా నెట్ లేదు రాదికక్క నెట్ బ్యాలెన్స్ అయిపోయింది అట్లా
అంటే ఇప్పుడు రింగ్ ఆహా వాళ్ళు ఎత్తకున్నా కూడా రింగ్ అయినా కూడా మన దా
పోతుది
ఓహో శ్రవం తక్క చెయ చెయ్య అన్నది అన్ను
ఆ
శేష్నా
ఆ
మళ్ళా చేసినాక ఏం చేసింది ఆయిత్తలే
ఆ
ఇక మళ్ళ చేయాల నేను
ఓ నీ కాళ ఒకటి వేయినట్టే ఎంతకెంతలే ఇదు ఎంతక ఎంతలిలేదన్న మళ్ళ అమ్మని కాల్ చేయలేదా
నేను ఎత్తలే కదా ఆమె మళ్ళా చేపిచ్చింది సప్పుడే కూకున్నది
ఆ సరే అక్క మరిక చాలా టైం అయింది లేక ఇగ సరే చూసుకొనిఅవసరమైతే పక్క పక్కన పెట్టుకుని